లో హాయ్ అండి. నమస్ స్తే
హాయ్ అండి.
బావున్నారా
అ అం బాగున్నా మీర్ బాగున్నారా.
ఆ బావున్నానండి. ఏం జేస్తున్నారు.
ఏం లేదండి, మీరేం జేస్తున్నారు.
ఊ ఏం లేదండి, ఖాళీయే టీ దాగారా.
ఆ తాగాం. మీర్ తాగారా.
ఆ తాగలేదు. ఇంక పెట్టాలి. కొంచెం లేట్ అయింది. ఈ రోజు, అమ్మ వాళ్ళ షాప్. ప్పుడే అడికేల్లేసొస్సరికి లేట్ అయింది.
అవునా.
ఊ ఇంకా, ఏం చేస్. స్తున్నారు. ఈ రోజు డే అంతా ఎలా గడిచింది.
ఓకే బానే గడిచింది.
నువ్వనే వచ్చింద. ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేస్కున్నారు.
మంచినే చేసుకుటునం. మీరెలా చేస్కుటున్నారు. ఊ నెక్స్ట్ ఫెస్టివల్ శ్రీరామనవమి ఏమన్నా ప్లానింగ్స్ ఉన్నాయా మరి.
ఉన్నాయ్ టెంపుల్స్ కెళ్ళాలి.
ఉ
పిల్లలన్ గూడా వాళ్ళలాగా రెడీ చేద్దాం మని అనుకుంటున్నాం.
ఆ చెయ్యడి బాగుంట దల.
చేసాము. మిడిలియర్ లో కొంచెం. ఏట్ అవక. చేయలేదు ఇక ఇప్పుడు చేయాలి అనుకుంటున్నాం అలా.
చెయ్యండి.
ఉమ్ ఇంకా ఏం కర్రి చేసారు.
పప్పు. మీరేం చేసారు.
ఊ సేమ్ మాది గుడా అంతే.
అవునా.
ఊ మూవీస్ చూస్తారా మీరు.
ఆ చూస్తాం
ఉమ్ మూవీస్ ఈ నేను కూడా చూస్తా కొంచెం లైట్ లైట్గా ఎక్కువ షార్ట్ ఫిలిమ్స్
వెబ్ సిరీస్ చూడరాా
వెబ్ సిరీస్ చూస్తాను
ఆ ఇది జస్ట్ మ్యారేజ్ చూసారా మీరు
ఆ
జస్ట్ మ్యారిడ్ వెబ్ సిరీస్
జస్ట్ మ్యారేజ్ చూడలేని రీసెంట్గా నైంటీస్ వెడ్స్ కిడ్స్ జెంట్స్ ది ఉంది చూడండి
అవునవును
ఆ అది చూసాను అది చూస్తున్నాను సీజన్ టు స్టార్ట్ అయింది మొన్ననే టూ ఎపిసోడ్స్ అయిపోయినాయి
అవునా జస్ట్ మ్యారిడ్ కూడా
అవునా డియర్ కావ్య ఒ ఒకటి అది ఎప్పుడో వచ్చింది కానీ అప్పుడప్పుడు చూస్తాం అది బావుంటది కదాఅని
ఆ అవునవును బాగుంటాయి తెలుగు మీడియం కూడా బావుంటది
ఇద్దరు తీసిన సిరీస్ చాలా బాగుంటాయి అసలు కాంబినేషన్ కూడా వాళ్ళు ఇద్దరు బాగుంటది అస్సలు
అవు బాగుంటది నిజంగా బాగా చేస్తారు కదా
ఆ ఆ
జస్ట్ మ్యారేజ్ చూడండి వీలుంటే బాగుంటది
జస్ట్ మ్యారీడ్ అయిపోయినాయా ఇన్నీ సీజన్ వన్ అయిపోయిందా
ఆ లేదు థర్టీన్ ఎపిసోడ్స్ ఏమో ఉంటాయి చూడండి కపుల్ది బాగుంటది అది
అవునా చూస్తాం అయితే నాకు ఇంట్రెస్టింగ్ అలా షార్ట్ ఫిలిమ్స్ చూడాలంటే ఏ
అది ఇంట్రెస్టింగ్ గానే ఉంటది అది
ఉమ్ అవునా ఇంకా ఏముంటాయి వెబ్ సిరీస్ నాకు సండే వచ్చిందంటే బోర్ కొట్టిద్ది ఇ డేస్ కూడా బోర్ ఆఫ్టర్నూన్ లెవెన్ అయిందంటే ఇక బోర్ స్టార్టింగ్ అయితది ఇగ
ఉమ్ సెవెన్ పేజెస్ అని ఉంటది ఒకటి అది కూడ బాగుంటది కొంచెం
సెవెన్ పేజెస్ అ
చూడండి అది కూడా బాగుంటది
ఓకే సెవెన్ పేజెస్ అండ్ జస్ట్ మ్యారీడ్
ఆ ఎస్ అవును
ఎపిసోడ్ అయిపోగానే మళ్ళీ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి నైంటీనిది వాళ్ళిద్దరి కాంబినేషన్ అమె చాలా బాగుంటది వాళ్ళిద్దరు ఇద్దరి మాద్యలో రీలేష్ అయిన బాండింగ్ అండర్స్టాండింగ్ అయినా ఏదైనా బాంటది హ్మ్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండే అదేమో ఇగా అంటే కొంచెం వాడేమో పల్లెటూరు లాగా ఉంటాడు ఆమెమో సిటీ మోడల్ మొ త్తం ఇగ రష్యాలో అట్లా ఎలా ఉంటారో అలా ఉంటారనమాట
హ్మ్ హు
అట్లా చాలా బాంట వాళ్ళిద్దరు కాంబినేషన్ లో హోటల్ రన్ చేస్తా ఉంటారు వాడ్ డ్రీమ్ కోసం దీనికి వొంట రాదు అసలే
ఆ
వాడి కోసం ఈమే వంట నేర్చ దొంగతనంగా వంట వచ్చని ఆబద్ధం చెప్పి వాన్నీ పెళ్లి చేసుకుంటది
ఇట్లా డిఫరెంట్ ఉంటే కొంచెం బానే ఉం టది
ఆ మంచిగా డిఫరెంట్ ఉంటది వాళ్ళ వాడి వంట వాడి కోసం వంట నేర్చుకుంటది అది దానికి రాకపోయినా కూడ చేతులు కాల్చుకొని ఆ బాంటది అసలు అయ్యో తొందర అయిపోయింది అనిపిస్తది ఎపిసోడు
చూడాలి నేను గూడ అయితే
హ్మ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వాళ్ళ మామ్మీ సపోర్ట్ చేస్తది ఇంకా ఆమెకి హ్మ్ ఇప్పుడు అదే హోటల్ మెయి చేస్తది అది వంటలి చేసుకుంటా
అ గ్రేటే అట్లా అతని కోసం నేర్చుకొని చేస్తుందనంటే మంచి కినే
దాని కూడా మంచి అండర్స్టాండింగ్ అని ఏదని బాగుంటది మూవీ అండర్స్టాండింగ్ అండ్ లవ్
అవి రెండు ఉంటే బానే ఉంటది లే అయినా
హ్మ్ ఇంట్రెస్టింగ్ ఉంట సిరీస్ రీసెంట్గా ఇంకొకటి ఉందిే స సిరీస్ అది చూసాం ని కొ ఏం గుర్తుకు రా అట్లు
మొన్న రీసెంట్ గా ఒక మూవీ చూసిన విత్ లవ్ అనేసి
అవునా ఆ వీట్లో బాగుందా అది
ఆ బాగుంది చూసా నేను
నేను స్టార్టింగ్ టూ ఫైవ్ మినిట్స్ చూసాను ఎందుకో బోరింగ్ అనిపించేసికో ఆఫ్ చేసేసాను
బానే ఉంది మరి ఎంత హై లేదు మరి అంత
ఆ అందులో ఆవరేజ్ ఫస్ట్ స్టార్టింగే కొంచెం బోరింగ్ అన్ పిచ్చింది ఫైవ్ మినిట్స్
కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటది అది మొత్తం
హ్మ్
మూవీ డిఫరెంట్ ఉంటది బాంటది కాపోతే కొంచం ఓకే యావరేజ్
ఈ తమిళ ను తమిళ్ మూవీ నుంచి తెలుగు మూవీకి క్రియేట్ అయింది ఒకటి బాగుంటది
ఆ జో మూవీ లో హీరో హీరోయిన్ చే సరి కదా ఏదో సంథింగ్ ఆ నేమ్ రా అట్లేగాని బాంటది అది గూడా చూసా నేను హాట్ స్టా జో మూవీ కూడా బాగుంటది. క్వాల్బు కూడా బాగుంటది మళ్ళీ
అవునా
చూడ్లేదా మీరు?
నేనది జూడ్లే గాని, జో ది జూశాను జో దీ వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ మల రీసెంట్ ఒక కొత్త మూవీ వచ్చింది చూసార?
అవునవును హాట్స్టార్ లో ఉంది అది చూశా నేను రీసెంట్ గా.
ఆ
ఇన్స్టా స్ట్రోల్ చేస్తు ఉంటే రీల్స్ ఒస్తయి కదా ఏదన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఇగ ఓపెన్ చేయడం చూడ డమే ఏం పని ఉండదు కదా.
అవును
అట్లనే స్క్రోల్ చేస్తావుంటే వచ్చింది. ఏదో మళ్ళీ అప్పుడు తీస్ సిళ్ళు గాదా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అప్పుడు జో మూవీ కాంబినేషన్ బాగుంది కదా అనేసి చూశా మళ్ళీ
బాగుంద ఇది మంచిగ వచ్చిందా
ఆ బాగుంది కొంచెం ఫన్నీగా ఇట్లా బాగుంది.
మ్మూ
మ్మ్ ఇంకా
ఇంగా చెప్పాలండి మీరే
మ్మూ
ఉంటారు డైలీ
నేను స్టడీ
అవునా
హ్మ్ మీరేం చేస్తుంటరు?
నేను ఖాలీనే ఇంట్లోనే ఉంటా స్టడీ కంప్లీట్ అయిపోయింది నాది.
అవునా మ్యారీడా మీరు! అవునా ఏ నేన్ మ్యారీడ్ కాదు.
అవునా ఇంకేం ఇంక రీసెంట్ ఏమైనా ప్లేస్ ఆ పిల్లల్ని చూసుకోవడము, అమ్మ వాళ్ళ షాప్ కెళ్తూ ఉంటా కామన్ గా ఇగ వాళ్ళ్ స్క్ కూల్ కెళ్తారు ఖాళీగా ఇంట్లోనే ఉండాల్సొస్తది ఇగ.
అంటే మీరి సేమ్ విలేజా మమ్మీ వాళ్ళది!
అ మమ్మీ మా దగ్గ్ మా దగ్గరనే ఉంటది సేమ్ విలేజ్ ఒక దగ్గర్నే. కాపోతే ఇల్లులు దూరం ఉంటయి అం తే కొంచెం దూరం ఉంటయి.
అవునా
హ్మ్ నాదా బి ఈ డి అయి థ్యాంక్యూ
అవునా
హ్మ్
హ్మ్ హు
హ్మ్
ఇంక షాపింగ్ చేసిన్రా మరి
చేయలే అంటే ఉగాది. కి చేసాము. ఇంగ మళ్ళ చేయలేదు. మీరు చేసారా
వెళ్ళాలనుకుంటున్న రేపు
ఆహా
ఎమైతదో
ఎండల్ బాగా గోడుతున్నాయి. జాగ్రత్త షోపింగ్
అదే చూస్తున్నా అసలు ఇంట్లో ఉంటేనే మొత్తం చెమటలు వస్తున్నాయి. అసలు మంచిగా అనిపియట్లేదు డైలీ టూ టైమ్స్ స్నానం చేసినా కూడా చెమట చెమట అనిపిస్తుంది. మొత్తం ఒక వన్ వీక్ నుంచి అయితే ఇంకా ఎక్కువ బాగున్నాయి. ఎండలు
అవును టూ డేస్ ఉండి ఇంతేగా అసలు అంత ముందు కోకా ఫైవ్ డేస్ ముందు కొంచెం చల్లగా ఉండేది. రంజాన్ తర్వాత నుంచే ఫుల్ గా ఉన్నాయి అసలు
అసలు ఘోరంగా తట్టుకోలేక పోతున్నాం. ఇంకా పిల్లలు అయితే ఎట్లు ఉంటున్నారో అ అర్ధం అవ్వట్లే అసలు
ఆ ఇంకా మా పిల్లలు అంటే వచ్చారంటే షవర్ ఆన్ చేస్తారు స్నానం చేస్తారు. కూలర్ ఆన్ చేస్తారు. ఇగా
అలా చేయకపోతే ఎట్లా మరి మళ్ళీ స్కూల్ కేళ్ళేసి కొంచెం స్ట్రెస్ మీద వస్తారు. కదా
ఫోర్ ఫైవ్ టైమ్స్ చేస్తారు డైలీ
అలా చేేస్తేనే కొంచెం ఫ్రీ ఉంటది. కదా
మళ్ళా దీంట్లో పవర్ కట్ కూడా అవుతుంది. పవర్ ఉండట్లేదు అసలు
అవును ఇంకా నార్మల్ గా పవర్ ఉంటేనే పవర్ ఉంటేనే ఫుల్ సెట్ వస్తుంది. పవర్ కట్ అయితే అయితే ఇంకా ఘోరం అయితే అయితుంది.
అలా అంత పిచ్చి పిచ్చి చూస్తుంది. ఎండకి అంత మంట మండేస్తుంది. ఈ టూ మంత్స్ కొంచెం ఘోరంగా ఉంటది. ఎండ
అవును అసలు ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఇట్లా ఉంటే ఇంక ఎండింగ్ వరకు అసలు మనం ఉంటామో ఉండమో ఇగా
మ్యారేజెస్ కూడా ఉన్నాయి. మళ్ళీ దీంట్లోనే ఆ దీంట్లోనే మ్యారేజెస్ మళ్ళీ దీంట్లోనే పెట్ టోటల్గా పెట్రోల్ దొరకడం లేదు. దీంట్లోనే గ్యాస్ దొరకడం లేదు
అవుతుంది. మొత్తం
మార్చి లోనంటే మొత్తం మార్చ్ వార్ లాగానే అవుతుంది. నిజంగా అసలు దాని దగ్గట్ వస్తుంది. మార్చ్ అసలు ఇంకా ఎండింగ్ అయిపోవట్లేదు. ఎనెన్ని చూస్తున్నామా మార్చ్ లో
అవునాసలు జనవరి, ఫిబ్రవరి ఇంత ఫాస్ట్ గా అయిపోయింది. ఈ మార్చ్ అసలు అయిపోవట్లేదు.
అవును
ఒకదాని తర్వాత ఒకటి వస్తనే ఉంది గ్యాస్ షార్ట్ ఏజ్ అది ఇది అనేసి
ఉ ఫిబ్రవరిని తొందర అయిపోయింది గానీ ఇది కనీసం అయినా అయిపోవట్లేదు మార్చి లో చాలా చూసాము ఇప్పటికి
మళ్ళీ ఇందులోనే త్రీ ఫెస్టివల్స్ వన్ మంత్ లో
అవును మీరు నాకు కాల్ చేయండి ఓకేనా నేను లిఫ్ చేస్తా
ఆ ఓకే ఓకే
ఓకే టెన్ మినిట్స్ అండి మీరు నాకు కాల్ చేయండి
ఆ ఓకే
ఉన్నది